హలో
నమస్కారం అండి
నమస్తే అండి మన టాపిక్ వచ్చేసి షాపింగ్ ఓకేనా
ఓకే అండి
చెప్పండి మీరు ఎలా షాపింగ్ చేస్తారు
మేం అంటే ఇంక పండుగలప్పుడు షాపింగ్స్ కి వెళ్తా ఉంటాం మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి
ఊహూ
అమ్మ నాన్న అందరితో కలిసి వెళ్తామండి ఎక్కువగా ఇ తే ఈ మన ఆఫ్లైన్ షాపింగ్స్ ఏం అంత ఇష్టం ఉండవు ఈ మధ్య అందరం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నం ఏది చేసినా కూడా
అవును బట్ ఈ మధ్య ఫేక్ కూడా వస్తున్నాయి కదా
అవునండి
కానీ జాగ్రత్తగా చూసుకుంటూ చెయ్యాలి అయినా మనం గ్రేసే మేము ఎక్కువ గ్రేసరీ అలా చేస్తామండి ఆ లైక అట్లా పప్పులు ఉప్పులు ఉంటాయి కదా అట్లా మేము ఎక్కువ అవి చూసుకోవడానికి యూజ్ చేస్తాం కానీ ఈ మధ్య మనం చిన్న చిన్న షాప్ కి వెళ్ళడం లేదు అ ఇట్లా రోడ్ సైడ్ ఉంటాయి చిన్న చిన్న దుకాణాలు ఆ వెళ్ళడం లేదు ఇప్పు ఎక్కువ అయితే డి మోట్ జియో మోట్ స్మార్ట ఇట్లా ఉంటాయి కదా
అవును
వాటికి వెళ్ళి ఎక్కువగా పచ్చి చేస్తూ ఉంటాము
ఆ జనాలు ఎక్కువగా ఉంటారండి మీ వైపు
ఆ చాలా ఉంటారుండి అసలు ఫస్ట్ అయితే మనం కిరాణా షాప్ లో వెళ్ లైన్ గా ఉండి ఇట్లా గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు అదే ఆన్లైన్ షాపింగ్ అంతే ఆన్లైన్ షాపింగ్ కాదు ఇట్లా డి మార్ట్ లాంటివి అయితే మనం నచ్చిన వస్తువు మనం కొనుక్కోవచ్చు అనమాట ఇట్లా అంటే వాళ్ళని అడిగితే కానీ ఆ మనం ఒకవేళ ఈ కిరాణా షాప్కి వెళ్ళినాం అనుకో అది కావాలి అది ఈయండి ఇ ఈయండి అంటే ఒకవేళ మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటది సపోజ్ అవి ఏమన్నా ఉంటాయి కదా విష్ పర్స్ అలాంటివి ఏమనా ఉంటాయి కదా ఆవి వెరగా మన ఇబ్బందిగా ఉంటుంది అదే మనము ఇట్లా వెళ్తే ఆ డి మార్ట లాంటివి వెళ్తే మన ష్ట నచ్చ సరుకులు కొనుక్కోవచ్చు మనం మ ఇలా దాంట్లో ఒకరిన్ని అడగాలనే అట్లా ఏమి ఉండదున్నట్టు నచ్చినయి ఇష్టమైన తీసుకోవచ్చు
అవును అది కూడా కరెక్టేగానే ఇప్పుడు అవి కాకుండా మనకు ఏ కళ్ళకు ఏది నచ్చితే అది వంకుంటాం ఇక్కడ జరిగే పెద్ద మిస్టేక్ అది మనం ఇలాంటి షాపింగ్స్ లో వెళ్ళినప్పుడు
రైట్ అండి ఎందుకంటే మనం ఒకటి కొనాలని కొనుగ వెళ్తాం సపోజ్ ఇంట్లో ఒక వస్తువు షుగర్ లేద అనుకోండి అదే లేదన మ కిరాణ కొట్టికి వెళ్ళచ్చు కదా వెళ్ళం అదే దా డిమాండ్కి వెళ్తే తకువ రేటుకి వస్తుంది కదా వాళ్ళ ఆఫర్లు పెడారు కదా అని మనం వెళ్తాం వెళ్ళేసరికి ఏమై ది మనకు అన్ని రకాలుగా కనిపిస్తాయి మన అట్రాక్ట్ చేస్తాయి అవన్నీ పట్ట్రా చేసేసరికి మనం మ ఇది కూడా ఇది కూడాన అని అంటా మనం ఉన్న కొన్నది అ కొ మనం ఏం కూడా అనుకున్న వస్తువు మర్చిపోతాం
అది కూడా కరెక్టే అండి మీరు చెప్పేది కానీ ఇక్కడ ధర అడగడం అనేది ఉండదు అక్కడ ఏదైతే స్టిక్ చేసి ఉ కదో ధర దానికి ఎంత రేటింగ్ ఉంటే అంత మనము
పెట్టాల్సి ఉంటది అవును హండ్రెడ్ ఎందుకంటే వాళ్ళే ఆఫర్ పెడతారు వాళ్ళే రేట్లుేస్తారు మనం మీ నచ్చితే కొ తీసుకుంటాం లెక్కలేదు ఇక్కడయితే కిరణది బేరమాడ అంటంటుది ఒక కొన్ని కొన్ని నాట్లో అయితే
ఇప్పుడు డిమార్ట్స్ లలో కూరగాయలు కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి కదండి మీరు ఇక్కడ ఉంటారా లే
మేము యాక్చువల్గా అక్కడ కొన్నాండి ఫ్రిజ్ ఫ్రిజ్ లో పెడతారు కాబట్టి డీ ఫ్రిజ్ లో అటు ఉంటాయి కాబట్టి నాకు యాక్చువల్ మ మార్కెట్ కెళ్ళి నేచురల్ గా కొ ఉంటన్నాం వాళ్ళు పలెటూరు వాళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గరే తీసుకుంటాం ఎక్కువ శాతం ఫ్రెష్ ఎప్పుడుప్పుడు తెచ్చేసుకుంటాం మేము ఎక్కువ మాకు అంత స్టోర్ చేసడం అట్లా ఇష్టం ఉండదు
ఇక్కడ కూడా ఫ్రెష్ గానే ఉంటాయి కదండి అక్కడ చూపిస్తారు కదా
ఆ చూపిస్తారు బట్ ఎప్పుడు తెచ్చినవిో ఇట్లా వళ్లిపోయినట్టుడి మత్తం ఫ్రిజ్ లో పెట్టి ఇట్లా కూల్ గా వేసేసి ఉంటా అడి అప్పుడు తెచ్చినడి వీళ్ల అయితే మంచి ఫ్రెష్ గా తెంపుకని తీసుకొస్తారు
ఏ ఏ టైమ్కి వెళ్తారంండి మీరు ఈవినింగ్ టైమ్స్ లో వెళ్తారు మన మార్చ్ కి డి మార్చ్ కి ఈవినింగ్ టైమ్ లో వెళ్తారా
అ వీరున్న ఇప్పుడుండి ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ వెళ్ళని ట్రై చేస్తా అంటే అప్పుడు పిల్లలు మా హస్బెండ్ వాళ్ళందరుూ వస్తారు కదా అయితే అందరం కలిసి వెళ్ళొచ్చు అని అందుగా షాపింగ్ చేసుకోవచ్చు అట్లా దాంట్లో క్లోత్స్ ఉంటాయి ఆ గ్రేసరీ ఉంటది పి ఉంటాయి దుస్తులు ఎక్కువ శాతం ఇంతకు ముందు అయితే బయట కొనేదా ఇప్పుడు ఆన్లైన్ ష గ్ వచ్చింది కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటదండి క్చువలీ అమ్మా అమ్మా కది అమ్మా సిస్
పండ్లు అవన్నీ కూరగాయలు కూడా ఇక్కడే కొంటున్నాము మన కూరగాయలు మార్కెట్కే వెళ్ళి కొంటున్నాము ఊన్ అన్ని డిమాార్ట్ల కంటే కూడా మారి పట్ట న కాదండి గ్రామం మా దగ్గరడి ఈ మాటలు అవిేమి ఉండవు సో మా దగ్గర ఇంటి ముందే వచ్చి అమ్ముతా ఉంట టారు రైతులు చాలా మంది ఉంటారు ఇక్కడ సో మేము ఎప్పుడు మా ఉ మా చేైన్ లో కూడా మేం పడిస్తూ పండిస్తూ ఉంటాం మన టమాటో గాని మాకు ఐద ఎకరాలు
అవునా ఏం పండిస్తారండి మీరు
టమాటలు పండిస్తాము ఇప్పుడు సీజనల్ బట్టి అన్ని పండిస్తా స్తాండి ఎప్పుడుంటే కావాలంటే అప్పుడు డైరెక్ట్ తెంపి అట్లా చేేసుకుంటా అంటే రుచి కూడా మనకు చాలా బాగా వస్తది ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా తింట
ఇట్లా మీరు వరి ఆ మాకు లేవండి మేము సిటీ లో ఉంటామండి మాకు అలాంటి వి ఏమి ఉండవు మకు అసలు ఇష్టం చాలా పచ్చడి పొలాలు పైర్లు అవన్నీ చాలా బాగుంటాయి మాకు ఇష్టం అట్లా కాకపోతే మాక ఏమి ఉండవండి అట్లా కొనుకొని తినడమే అన్నీ చిన్న చిన్న అట్లా నాకు రాదండి యాక్చు చలే పాపమ అంటే ఇస్ట సరే వాళ్తో బేరం మడడం ఎందుకు రైతులు కష్టపడి అట్ల సంపాదిస్తారు కదా అంటే అవన్నీ తీసుకోవాల్సిన పోసి తీసుకొచ్చి కడిగి అవన్నీ ప్రాసెస్ చేస్తారు కదా అట్లా అనిపిస్తుందిండి బేరే వాడ బుద్ధది కాదు కాని ఆ ఒక్కోసారి కొందరు ఎక్కువ చెప్తారండి నాక ఏమో తెలియదు అంతా నేను ఎక్కువ శాతం వెళ్ళాను మా హస్బెండ్ వెళ్తారు ఆ సో అ నేను ఎప్పుడైనా దా రా రా అని బాగా ఫోర్స్ చేస్తారు తెలుసుకు కోవాలి చూడాలి అనింటే నాకు తెలుసు ఎంతగాని ఇట్లా కొనడం అయితే నాకు రాదండి ట్రై చే చేయాలిగా ఏమి చేద్దాం
అవునా అండి మేము ఇప్పుడు గ్రామంలో ఉంటాం కాబట్టి మాకు కూడా ఇప్పుడు పట్టణాల్లో డిమార్ట్ అవి ఎలా ఉంటాయి అవి చూడాలి అంటే తెలుసు ఇలా ఉంటది ప్రాసెస్ అని కాని అక్కడికి వెళ్ళాలని మాకుంటది ఇప్పుడు మీరు సిటీస్ లో ఉంటున్నారు కాబట్టి మీకు పచ్చని పొలాలుంట ష్ట అంటే ఎవ్వరికి ఉన్న ప్లేస్ కాకుండా ఆపోజిట్ ఏదైతే ఉంటందో అ అదే బాగా నచ్చుతుంది కదండి షాపింగ్ మాల్స్ ఉంటాయా అండి మీకు
ఆ ఫుల్ షాపింగ్ మాల్స్ ఉంటాయండి ఆ అంటే ఇట్లా కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ కాని జెంట్స్ లేడీస్ అలా సపరేట్ వేర్ ఉంటా ఇట్ ఆన్లైన్ షాపింగ్ ఇట్లా ఉంటాయి కదా కొ కొన్ని కిసాన్ ఇట్లా ఉంటాయి అన్నమాట మా సైడు ఆ దాంట్లోకి వెళ్తే మనం అన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అన్ని ఒకటె చోట దొరుకుతాయి దానికి మనం చూసి తీసుకోవాలి అదే బయట షాప్ లో అయితే ఆ వాళ్ళని అడగాల చూపిించడి చూపించండి అని అడగాల మనం అట్లా అడగకుండా ఇది కా కొంచెం బెటర్ అనిపిస్తుంది మనం నచ్చినయి ఒకవేళ మ ఆడలేకపోవచ్చు దాని పేరు చెప్పలేకపోవచ్చు ఆ సో మీరు ఎట్లా చేసుకుంటారండి
మేము కూడా అంతే అండి ఇప్పుడు మీరు ఏ కూరగాయలు ఎక్కువ నచ్చుతాయి మీకు
మాకు ఎక్కువ అంటే తోటకూర అండి బాగుంటాది నాకు ఇష్టం ఆ ఆ అన్ని బానేంటాయి మీకేమి ఇష్టం అండి
నాకు కూడా తోటకూర అంటే ఇష్టం కాని ఇంట్లో ఎక్కువ మా నాన్నగారు ఇష్టపడదండి దాన్ని మన అది ఒక ఆకుకూర ఇట్లా నచ్చదు అది అంటారు కానీ ఇంకా అది మన హెల్త్ కి చాలా మంచిది డాక్టర్స్ చెప్తారు కదా ఐఎస్ కి
అవునండి ఇంకా ఐరన్ పెరుగుతుంది ఇంకా మన కళ్ళు బాగా కనిపిస్తాయి ఆ మంచి ఉంటది ఇంకా పాలకూర అ కాని నాకు అంత అద్ద ఇష్టం ఉండదు గోంగూర చాలా ఇష్టం ఇలా చట్నీ చేస్తారు కద ఇట్లా వేయించి అది బాగు
స మా అమ్మ చాలా బాగా చేస్తుందిండి మేము ఎప్పుడు చేసిన మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా గోంగూర అయితే పక్కా తెచ్చుకుంటాం ఒక రెండు కట్టలు అది అయితే మా ఇంకో అక్కకి చాలా ఇష్ట ఇష్టమండి అందరం కలిసి పప్పులో మనం నెయ్యి వేసుకొని మరియు పచ్చలు వేసుకని తింట ది అసలు చాలా ఉంటదండి వేరే లెవల్ ఉంట
మాక ఇష్టం కాకపోతే మాకు కు కొంచెం హెల్త్ ఇష్యూ అంటే ఇట్లా లైక్ ఇట్లా జలుబ్ అయితది కోసం తినం కాని నాకు ఫుల్ ఇష్టం కాకతే తినలేకపోతే ఎప్పుడైనా మా అమ్మమ్మళ్ళ ఇంటికి ఎళ్ళినప్పుడు తినాల ట్రై చెస్తా ఎంతకాలం అయితే తింటా అండి ఇట్లా నార్మల్ డేస్ ఇట్లా వింటర్లో అయితే అబ్బో నావల్ల కాదండి ఇష్టం ఫుల్ ఇష్టం అది పుల్లగా ఉంటదండి పుల్లగా ఉంట ది సో నాక ట్లా కొంచం అట్లా అనిపిస్తాది కానీ ఫుల్ ఇష్టం మస్తుంటది హైలైట్ ఉంటది ఆ చాలా బాగుంటది నేను పులిహోర తింటానని నేను చేస్తాను ప్రిపేర్ చేస్తాను మా బావ తింటాడు మా ఆయన తింటాడు బాగుంట దే ఇంకా ఏం చేస్తారండి మీరు
మేము కూరగాయలు అంటే మాత్రం ఇగ ఇంటి దగ్గరే పండించుకుంటాం కాబట్టి ఇక్కడది ఇక్కడే తింటాం అండి కానీ మన ఇంటి కి అవసరాలమైన వస్తువులు ఉంటాయి కదండి ఇప్పుడు ఏది కొనాలన్న గాని అది మాత్రం మేము మాఊర్లో జరిగే సంతలో వెళ్తామండి మా దగ్గర సంత అనేది శనివారం శనివారం అవు తాది అప్పుడు ఇంకా జాతర లా గ ఎక్కడెక్కడనుంచో పల్లెటూరు నుంచి చాలా మంది వస్తారు కానీ ఆ రో జు అన్నీ దొరుకుతాయండి
అవునా అండి మాకు గూడా ఇక్కడ సండే అండ్ వెడ్నెస్ డే నడుస్తుంది సంత చాలా మంది వస్తారు ఇక్కడ కూడా పల్లెటూరు నుంచి వ తారు అయి కొంచెం బేరమాడే వాళ్ళే ఉంటారు అంటే లైక్ ఇట్లా వాళ్ళు కొని అమ్ముతారు వాళ్ళ దగ్గర తీసుకోవద్దు వాళ్ళు బాగా డేంజరస్ అ‌ డేంజర్ డేజర్ కాదు కానీ కొంచెం ఎ క్కువ రేట్ చెప్తారు కొకొంచెం పొగరుగా ఉంటారు అదే పల్లెటూరు వాళ్ళు అస్తే అట్లేం లేదు వాళ్ళకు కొంచెం వనే ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వాళ్ళ్ది ఇచ్చేసిపోతే కథం అయిపోతాది మే ఇంటికెళ్ళిపోతాం అనేసి ఆ కుప్ప కుప్పగా ఎచ్చేస్తారు ఈవినింగ్ టైం లో అయితే నాకట్ల చాలా బా
అక్కడ మరి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఉం
ఆ ఉంటదండి అదే ఫుల్ అండి మస్తుంటది ఎక్కడ ఆ ఎట్లా అంటే ఎప్పుడు ఫోన్ పేనే మొత్తం ఫోన్ పే గూగు ల్ పే ఇవే ఆన్లైన్ ఆన్లైనుకే ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ ఏవన్నీ అక్కడే ఇక్కడైతే
క్యాష్ యూజ్ చెయ్యరా అండి
క్యాష్ ఉంటది బట్ ఎక్కువ అయితే అవే కదండి సిటీలలో ఇప్పుడు చేంజ్ ఎవరిస్తారంండి ఇప్పుడు ఇప్పుడు మనం ఆటోకేళ్దామన్నా బస్సుకేళ్దామన్నా అంటే బస్సు ఫ్రీ అనుకో ఇప్పుడు సపోజు
బస్సు కూడా ఫ్రీయే గానీ ఇప్పుడు బాయ్స్ కి మన తెలంగాణ రాష్ట్రంలో లేదు కదండి అయితే వాళ్ళు నేను మొన్న బస్లో ఓ ప్రయాణం చేస్తుండే అయితే ఒకతను స్కానర్ తో స్కాన్ చేసి వేస్తున్నాడు ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ కూడా వచ్చింది
అవునండి అది నేను టూ త్రీ మంత్స్ నుంచి నడుస్తుంది నేను అప్పుడప్పుడు మాఅమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కదా ఆ బస్లో వెళ్తున్నప్పుడు చాలాసార్లు చూ శాను వాళ్ళు చేంజ్ పాపం బాయ్స్‌కి చేంజెస్ ఉండేకద చేంజ్ ఉండ కదా మనీ వాళ్ళు స్కాన్ చేసిస్తున్నారు తెలియదా అండి మీకు
ఆహా నేను మొన్ననే చూసినా అండి అంటే పేపర్లో వచ్చింది విన్నాను గాని చూడడం చూడడం మాత్రం పేపర్లో వచ్చింది ఆల్రెడీ ఈన్యూసు మన డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి బాజం బస్లో కూ డా అని చూశాను కానీ మొన్న మాత్రం చూసిన అండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకేనా
కే అండి బాయ్